వినిపిస్తుందా అండి? బాగున్నారా అండి? ఎలా ఉన్? అ. రా!
బాఉన్నాం. ఏం జేస్తున్నారు?
ఏం చేయలేదండి, మీరు ఏం చేశారు? తిన్నారా?
హా, తిన్నాం. మీరు తిన్నారా?
హా, తిన్నాం అండి. ఏం?
మజ్జిగ, పికిల్.
మజ్జిగ, పికిల్ ఇగ హా. ఏం చేయలేదాండి?
అంటే, పచ్చడి చేసారు. అది బాగోదు, అందుకని అలా విన్నా!
హ.
మీరు అండి
మేము కర్రీ చేసుకుని తిన్నామండి ఎగ్ కర్రీ
ఇక్కడ మీకు బాగుంటదా ఫుడ్డు
యావరేజ్ అండి ఒక రోజు బాగుంటుంది ఒక రోజు బాగోదు
మాకైతే చాలా వరస్ట్ గుంటాదండీ ఆ ఫుడ్ తిన్లేం అట్ట చేస్తున్నారు
నాకు ఎక్కడైనా అంతేలేండి ఇంకా హాస్టల్స్ పీజీస్ అన్నాకలానే ఉంటాయి కదా ఏం చేస్తున్నారండి మేమా అండి వర్క్ ఉంది ఆ వర్క్ రాయాలని చెప్పేసి అనుకుంటున్నాము
ఏమంతా వర్క్ ఇచ్చారా
ఆ అంటే నోట్స్ లో రాసుకోవాలి కదండి ఎగ్జామ్స్ టైమ్ లో కష్టం అవుతుంది కదా మొబైల్లో చదవాలంటే అదే ఇప్పుడు నోట్స్ కంప్లీట్ చేసేసుకుంటే అప్పుడు ఈజీగా ఉంటుంది చదువుకోవడానికి
ఎల్ ఎల్లారా కాలేజ్ కి
ఆ వెళ్ళా మండి మీరు వెళ్ళారా
ఆ వెళ్ళం జరిగాయా క్లాసెస్
ఆ ఒక టూ క్లాసెస్ జరిగాయి ఇంకో క్లాస్ వచ్చేసి ఇంట్రొడక్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు
అంతేనా
ఆ అంతే అండి అంటే ఇప్పుడు మా సీనియర్స్ కి ఎగ్జామ్స్ న్నాయి వాళ్ళకి వైవ వాయిస్ సంథింగ్ జరుగుతున్నాయీ హామ్ ఇంకంతకని చెప్పేసి బిజీగా ఉన్నారు అందరూ
మరి ఇంటర్న్షిప్ ఏమన్నా కనుకోట్లేదా ఇంటర్న్షిప్ గురించి ఎలాగా
ఉందండి ఇప్పుడు వాళ్ళు అక్క వాళ్ళదీ అయిపోతే మాకు సీనియర్స్ ది మేము ఇంకా మమ్మల్ని తీసుకుంటార అనమాట ఏంటి ఇంటర్న్షిప్ ఎక్కడా చేయాలి ఏం చెయాలి ఎలా చేయాలి అంటే చెప్పేసి
అంటే ఎలా మీరు అంటే ఇలా అనుకునింటారు కదా ఇట వెళ్ళాలి అలా వెళ్ళాలి మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్
ఇంకా అదేం అనుకోలేదండి మేము స్టాఫ్ ను ఒకసారి కనుక్కోని అంటే ఇండస్ట్రీకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నాము కానీ ఒకసారి స్టాఫ్ ను కూడా అడగాలి కదా అని చెప్పేసి
అంటే అక్కడికెళ్లి ఎం చేస్తారు
ఏముంది ఆ ఇప్పుడు టాబ్లెట్ సూప్ ప్రిపేర్ చేసే మిషన్స్ అవి ఉంటాయి కదండి ఆ పౌడరు మేష్ చేసేది వన్నీ ఎలా వర్ చేస్త ఉన్నాయి ఎలా చేస్తారు ప్రిపరేషన్ అని చెప్పేసి చూస్తా ఉంటారు
మీకు ఇస్తారా చేయడానికి
అది తెలియదండి నే తెలుసుకోవాలి అదే స్టాఫ్ ని కొనుక్కుందాం అని చూస
అమ్
ఆఫకి తెలుస్తుంది కదా ఇంకేం అది నెక్స్ట్ ఒక వన్ మంత్ చేయ్యాలి ఆ అవును కాలేజీ కి సంబంధించి ఒక లెటర్ ఇస్తారు ఆ వీళ్ళు ఇంటెన్ షిప్ కి కొచ్చారు అని చెప్పేసి పర్మిషన్ లేటర్ అనమాట ఆ మ
అంటే మీకు మని ఇవ్వరా మీరు పే చేయాలా వాళ్ళు పే చేస్తారు వాలు ఇవాలి కదా
లేదండి అది ఏదన్నా మెడికల్ షాప్ కి అలా వెళ్తే వాళ్ళు వర్క్ చేసినందుకు ఇస్తారు
ఆ
బట్ మనం వెళ్ళేది ఇండస్ట్రక్ కదా మనము మనీ
అఓకే ఆ
అవన్నీ తెలుసుకొని సర్టిఫికేట్ ఇస్తారు కదా లాస్ట్ లో ఇప్పుడు మెడికల్ షాప్ కైనా వెళ్ళిన వన్ మంత్ కి మనీ డి
ఎందుక మరు ఇస్తారు కదా
అంటే వన్ మంతే కదండి మనం చేసేది హలో
ఆహ్ వినిపిస్తుందండి.
వన్ మంతే కదా అండి మాట్లా
ఉమ్
ఆహ్ వన్ మంత్ కి సర్టిఫికెట్ తీసుకుంటాం కదా. ఆహ్. అందుకని చెప్పేసి మనీ ఇవ్వరండి కొంత. కొంతమంది ఇస్తారేమో కొన్ని మా సైడ్ వచ్చేసి ఇవ్వరన్నమాట కొన్ని కొన్ని షాప్.
ఉమ్ మీరేమైనా వెళ్లారా అలా.
ఏంటండీ.
మీరేమైనా వెళ్ళారా.
లేదండి వెళ్ళలేదు వెళ్తాం. మే కి అలా వెళ్ళాలి. హల్ సమ్మర్ హాలిడేస్ లో చేయాలి ఇంటర్న్షిప్.
మరి ప్రిపేర్ అవుతున్నారా అంటే సేమ్ కి అలా
ఇంకా లేదండి స్టార్ట్ చేయాలి. టైం ఉంది కదా.
నోట్స్స్ అన్ని రాశారా.
ఆహ్ రాస్తున్నామండి ఇప్పుడే కదా క్లాసెస్ చెప్. తిన్నారో ఉమ్ ఒకరోజు. అందులో అయిపోవు కదా డైలీ కొంచెం కొంచెం రాస్తా ఉంటే. కంప్లీట్ అవుతుంది. మీరేం చేస్తారండి.
మేము కూడా అంతేండి చదువుకుంటా ఉంటాం. ఉమ్ ప్రాసెస్ ఉత్తిగనే రావాలి.
ఆహ్.
మాకు మీలాగ ఏముండదు ఇంటర్న్షిప్ మేము వెళ్ళి వర్క్ చేస్తే మాకు మనీ ఇస్తారు ఇంటర్న్షిప్.
అవునా.
అవును.
ఎక్కడ చేస్తారండి మీరు. హాస్పిటల్ ఆహ్. హస్ తిరుపతి లో మీరు ఏం వర్కు. కుంటుందండి మీకు.
అంటే మేము అంటే ఇప్పుడు పేషెంట్ వచ్చినాక వాళ్ళకి ఇలా ఈ డ్రగ్స్ ఇలా యూస్ చేయ్యాలి అని చెప్తాము అండి. ఆహ్ లేదా ఇంకా మేము డ్యూటీ డాక్టర్స్. దాయ ఎలక్షన్.
డ్యూటీ డాక్టర్ అంటే ఎలా.
అంటే డ్యూటీ డాక్టర్ అంటే ఎమర్జెన్సీ కేసెస్ వచ్చినపుడు వాళ్ళకి అంతే చూసుకోవాలి కదా. ఎన్నస్ ఏమైనా ఆహ్ సడాన్ ఎమర్జెన్సీ కేసెస్ వస్తే డాక్టర్స్ ఉండరు కదా. అప్పుడు డ్యూటీ డాక్టర్స్. తననీ చూసుకోవాల్సింది. ఒకవేళ ఓక్ పేష్. పేషెంట్ అడ్మిట్ అయినా ఇంకో ఇంకా. ఒక పేషెంట్ దగ్గర కంపల్సరీ ఒక డాక్టర్ ఉండాల్సిందే.
ఆ.
అలా ఉండ అంతే. ఇంకా స్పెషలైజేషన్. ఏమైనా చేసి కూడా వెళ్లొచ్చు. అంటే దీని తర్వాత ఇంకా స్పెషలైజేషన్ చేసి స్. పేషలైజేషన్ దగ్గర ఎలాచ్చూ.
శాలరీ ఎంత ఇస్తారండి మీకు, ఇంతాని అంటే. పార్ట్ టైమ్ లాగా లేదంటే ఫుల్ టైమ్.
ఆ పంటే పార్ట్ టైమ్ ఏంలేదు గానీ. నీ ఫుల్. టైమ్. ఫిఫ్టీన్ అలా.
ఆ. ఎవర్ర అవా.
హలో.
హలో.
ఆ అండి.
ఏం చేస్తున్నారండి. ఉండనుండని యా.
మీకు క్లాసెస్. ఏమేం జరిగాయి ఈ రోజు.
ఉమ్ జరిగాయండి మ్యా, బయో స్టాటిక్స్ తీ.
ఉమ్.
హెర్బల్.
అంటే మార్చా మార్చ్ ఎందుకుంది. ముందున్నాఅమ్మాయికి.
ఏప్పుడ్ మాకు. ఓ. కోడింగ్ ఉంటది కదండీ. మె ఉమ్ మెడికల్ కోడింగు.
ఆ.
ఇప్పుడు దగ్గు, ఇంత డోసెస్ అనీ దానికి. కోడింగ్
తేప్పేస్తే మేము పోయి తెచ్చుకుంటాం ఆ
ఓ అందుకని విడోచాడు
అంతే
ఒక డ్రగ్గు ప్రిపేర్ చేయాలంటే ఎంత డోసెస్ తీసుకోవాలి ఏం తే
ఉ
దానికి సంబంధించి కొంచెంమన్నా మ్యాక్స్ వచ్చి ఉండాలి కదండి
ఆ ఇంకా ఏ సబ్జెక్ట్స్ జరిగాయండి
హేర్బల్ అండి
అంటే ఏమిది గురించి హలో ఏమిటి గురించండి
అది నార్మల్గా దగ్గు ఆ వాటికి సంబంధించి నేను ఓయి నువ్వ ఇంకోటి వచ్చేసి బిపి పిక్తే అని చెప్పేసి ఒక సబ్జెను టెందండి బయో ఫార్మాసూటిక్స్
ఉ అంటే దాని గురించి తిన్నవు
ఉ అది నాకు తెలియదండి నేను ఈ రోజే క్లాస్ వినడం కొంచెం కొంచెం తెలుసుకోవాలి అంటే అంత ముందు నుంచి నేను క్లాసెస్ కేం వెళ్ళలేదు అన్మట
ఓ
ఉ వెళ్తున్న వన్ వీక్ నుంచి అయినా ఇవాళ వచ్చారు మ్యామ్ ఏమో ఇవాళ వచ్చి ఇంగా మిగిలిన చెప్తే అర్థం కాదు కదండి మనకి ఏమి
కదా ఎమ్ చెప్పారు వదిన
ఇది దాని గురించి నోట్స్ రాసుకుంటా ఉన్నమా నోట్స్ అయిపోయినాక ఎక్స్ప్లెయిన్ చేస్తారు మళ్ళీ మ్యామ్ ని అడిగితే చెప్తారు
ఊ అంతేనా క్లాసెస్ జరిగేది హలో
హలో
అంతెనా అండి క్లాసెస్ జరిగింనడేది
ఆ అంతేనండి ఇంకా కాలేజ్ లో ఏదో సంథింగ్ ఫెస్ట్ అలా చేయాలని జెప్పేసి చూస్తున్నారు ఉమ్ దాని గురించి కొంచెం మాట్లాడుకుంటూ డిస్కషన్స్ చేసుకుంటూ ఉన్నారు
నోట్స్ మీరే ప్రిపేర్ చేసుకుంటారా ఇస్ తరా
ఒక్కొక్క స్టాఫ్ ఇస్తార్ ఇంకో స్టాఫ్ ఇవ్వ వరు మేమే ప్రిపేర్ చేసుకోవాలి సరే అండి మరి
అ ఉమ్ సరే అండి
ఉమ్ బై అండి స్
పిన్ని అ